హలో హాయ్ అండి ఎలా ఉన్నారండి
ఏంటి నేన్ బానే ఉన్న మీరెలాఉన్నారు
అందరం బాగున్నామండి ఏం చూస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా
ఖాళీగానే ఉన్నార అంటే కాలేజ్ ఇట్లా వెళ్ళలేదా ఈ రోజు హాలిడేనా అండి
మాకు ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదు
కాలేదా అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతాయ్ అంటే మీరు డిగ్రీ అండి
డిగ్రీ అయిపోయింది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అది అయిపోయిన తర్వాత చూడాలి ఇగ
ఓకే పీజీ చేస్తారా
హా
అయితే మీకు ఆగస్ట్ట సెప్టెంబర్ లోనే ఉంటది కదా అండి
అవును
ఆ ఇంకా టిఫెన్ చేసారా మరి
లేదు ఇంకా ఇప్పుడు చేస్తానిగా
ఆహా నేను హౌస్ వైఫ్ అని ఇంట్లోనే ఉంటాను ఉ ఇంతాక ముందె పిల్లలను స్కూల్ కి ఇట్లా పంపించాను
ఆహో
ఎయిట్ వరకు పిల్లలు ఎళ్తారు
ఊహ్మ్ ఏ క్లాస్ వాళ్ళు
ఒకరేమో చిన్న పాపేమో ఎయిత్ క్లాసు పెద్దమేమో ఇంటర్ ఫస్ట్ ఇయరండి
ఆహా
ఈ ఇయరే అమ్మేను జాయిన్ చేసాం అనమాట కాలేజ్లో పెద్దామె సెవెన్ కి వెళ్తుది చిన్నమే ఎయిట్కి వెళ్తుది అ ఇక మార్నింగ్ ఎ లేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చెయాలి, మళ్ళీ లంచ్ కి బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాల వాళ్ళకు.
మ్ హు ఇవాళ ఏం వండారు?
బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ చేసాను, ఆ లంచ్ లో కేమో ఆలుూ ఫ్రై చేసి పెట్టానండి.
మ్ తుమ్
మ్ మళ్ళా పిల్లలు సాయంత్రం ఫోర్ థర్టీ, ఫైవ్ కి అట్ల వస్తారు. మళ్ళ వచ్చి ఆమ్ ఇంకా అంటే
వాళ్ళు ఏ కాలేజ్ ఏ స్కూల్
ఓకె అండి ఒక చిన్నామె ఇక్కడే అండి షైన్ స్కూల్ అంటే కొంచెం దగ్గరే ఆమెకు ఆ పెద్ద ఆమెకి కొంచెం ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటది కాలేజు మన రాంపూర్ అంటే స్టేషన్ గణపూర్ దగ్గర ఉంటది కాలేజు ఆ పెద్ద పాపకె బస్ లో వెళ్ళి బస్సు లో రావడం కొంచెం ఇబ్బంది అయితాంది, వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది అనమాట. వన్ అవర్ మాక్సిమం పడుతుది కొంచెం బస్సులు దొరికి దొరకకపోతే, వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది.
మ్ హు తనకి ఎవరన్నా తోడు ఉన్నారా మరి?
ఆ ఉన్నారండి ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తారు గా ముగ్గురు అమ్మాయిలు కలిసి, వెళ్తారండి మ్ ప్రస్తుతానికి అయితే ఏమి ఇబ్బంది అయితే లేదు చూడాలి ఏమనా ఇబ్బంది అయితే హాస్టల్లో ఏద్దాం అన్నట్టు ఉండేది. ట్వంటీ కిలోమీటర్సే కదా ఎందుకు హాస్టల్? ఒక వన్ అవరె జర్నీ బస్సులు దొరికితే వన్ అవరె అండి, బస్సులు కొంచెం దొరకకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ పడతది అన్నమాట. ఆ టైంకి ఉండాలి కదా బస్సులు
అవును
మామూలు టైమ్ ల అంటే ఉంటాయి కాని, కొంచెం ఇప్పుడు ఇగ వర్షం స్టార్ట్ అయింది కదా వర్షాలు వర్షం టైమ్ లో కొంచెం బస్సులు వెనక ముందు అవుతా ఉంటాయి. అట్ల మ్ ఇంకా అంటే ఈ మధ్యలో ఎటన మరి సమ్మర్ ట్రిప్లు ఏసారా అండి?
లేదు ఎటు ఎళ్ళలేదు మాకు అందరు ఇక్కడే ఉంటారు, అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు.
అవునా అంతా లోకలే అన్నమా
హ
మ్హ్ మేము కూడా ఇగ ఎటు ఎల్లలా అంటే ఎటు ఏమన్నా తీర్థయాత్రలయినా ఇట్ల ఎల్లార? టెంపుల్స్ కి ఎటు ఎళ్లలేదా అండి? మ్ మ్హ్
ఆ
ఇంకా ఆ మేం ఈ మధ్యలో అంటే కాళేశ్వరం పోయినామండి పిల్లలని తీసుకొని ఆ కాళేశ్వరం, విజయవాడ అమ్మవారు మన కనకదుర్గ అమ్మవారి దగ్గరికి.
ఆహా
మ్ అటు ఎళ్ళాము ఇంకా అరుణాచలం పోయినాం అండి తిరుపతికి పోయినాం కంచిీకి ఇవన్నీ ట్రిప్పుల్ సమ్మర్ లో వేస్తాం అన్నమాట ఎవరి ఎందుకంటే అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా అందరు ఇక్కడే నాకు దగ్గరే పక్కపక్కకిే ఉంటాము అందుకని ఇట్లాగ ఆ అందుకనే ఇగ ఇట్లా దేవస్థానాలకు వెళ్ళినాం అన్నమాట కాళేశ్వరం మేనం అంటే మన సరస్వతి పుష్కరాలను స్టార్ట్ ట్టయినయి కదా అండి దానికి కాళేశ్వరం వెళ్ళి సరస్వతి నది కదా ఆమె అన్నట్టు ఆ నెక్స్ట్ వేములవాడ ఉమ్ తర్వాత విజయవాడ కనకదుర్గ మ్ తర్వాత తిరుపతికి తర్వాత అరుణాచలంపైై గిరి ప్రదర్శన చేసాము తర్వాత కంచికి వెళ్ళాము ఇంకా తర్వాత మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు ఒకటి చీరాల దగ్గర బీచ్ చూసుకొని ఆ ఇంటికి వచ్చేసినాం ఎ మినిమం కపుల్ డేస్ అంటే సెవెన్ డేస్ ట్రిప్ అయిందండి ఇక కంటిన్యూగ తిరగడమే సరిపోయింది అనమాట ఎక్కడ స్టే అనేది సరిగ ఎక్కడ లేదు ఇక అన్ని చూడడం వెళ్ళడం చూడ వెళ్ళడం ఇగ అట్లా సెవెన్ డేస్ లో కంప్లీట్ చేసుకొని వచ్చినాంఅన్నమాట
ఆహా ఎట్ల వెళ్లరు ట్రైన లేకపోతే కార్ తీసుకున్నారు
లేదండి కారే తీసుకెళ్లాం అండి ప్రైవేట్ వెహికలే ఎందుకంటే ఇక ట్రైన్ లో అంటే ఇక మనం ఇవన్నీ కవర్ చేయలేము ఎటుో ఒక దిక్క అవుత అంటే ట్రైన్ చ అనే ఇక వెహికల్ తీసుకొని పిల్లలు నేను మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్లాం అన్నమాట
ఆహ
అట్ల ఫ్యామిలీ మొత్తం పోయి ట్రిప్ వేసుకున్నాం ఒక వన్ వీక్ సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ లల్ల అన్ని కవర్ చేసుకోని ఎందయి ఇష్టం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన కాలేజ్ స్టార్ట్ అయినా ఎటు తీసుకెళ్ళలేం పిల్లల్ని ఇక వాళకు అందు కని సమ్మర్ లోనే తీసుకొని వెల్ద్దాం అన్నట్టు అట్లా తిరిగేస వచ్చాం అనమాట బానే అనిపించిందండి మంచిగ నె ఎంజాయ్ చేసాము
ఆహ
హు కానీ ఇంక మనకైతే వెదర్ అయితే చేంజ్ కాలేదు హాట్గా హాట్గానే ఉండుంటనే కొంచెం వీళ్ళ అంటే లాస్ట్ మొన్న మొన్ననే వెళ్ళాము ఒక వన్ వీక్ బ్యాకే వర్షాలు స్టార్ట్ ఇంకా పడతలేవు కదా అన్నట్టు వర్షం పడేది ఉంటే ఇక ఇన్ని కన తిరుగ పోతుం
అవును కష్టమయ్యేది
కష్టం అయ్యేది నీ కాడ ఉన్నాయా అండి వర్షాలు మరి
మాకు ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి అయితే లేదు దాని ముందు కొంచెం లైట్ కబడింది
లైట్ గ పడిందా
హ
ఉహు మాకు అయితే ఇంకా స్టార్ట్ కాలేదా అండి ఎండనే కొడుతుంది మాకు ఇప్పుడు పడతాయో తెలియదు మరి ఏమైనా మూవీస్ అట్లా వెళ్ళారా ఏమన్నా ఈ మధ్యలో రిలీజ్ అయినాయి స్టార్ సి రిలీజ్ అయినాయి కదా రామ్ చరణ్ బాబు కొత్త సినిమా పెద్ది వెళ్ళారా అండి చూసారా మళ్ళా లేడీ ఓరియంటెట్ లో ఒకటి మా ఇంటి బంగారం అది కూడా చూసారా
ఆ చూసేసా
ఇంకొకటి బ్లాస్ట్ సినిమా చూసారా అండి కరాటే వస్తంది వాళ్ళ కూతురికి నేర్చిపిస్తారు
అది చూద్దాం అనుకునా ఇంకా చూడలేదు అది టీవీలోనే చూస్తాం ఇగ
అవునా అదే అది కూడా బాగుందిని అన్నారు టాక్ అంటే అంబల ఫ్యామిలీ మొత్తం కరాటేనా వాళ్ళ కూతురికీ కూడా నేర్పుతారు సెల్ఫ్ మనం ఎటన్నా వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు మనకి బయట మంచిగా లేవు కదా పరిస్థితులు మనకు మనం సే రక్షించు నాకు బాగుంది సినిమా నేను చూసానండి బ్లాస్ట్ర్ అందుకే చెప్తున్నాను
నేను చూస్తా
చూడండి బాగుంటది అంటే ఇప్పుడు మీరు పెద్ద ఉన్న మా ఇంటి బంగారం థియేటర్ లో చూసి వచ్చారా అండి ఓటీటీలోన
థియేటర్ కేళ్ళా ఇంకా ఓటీటీ లో రాలే అనుకుంటారు కదా
కావచ్చ అండి నేను ఎందుకంటే పెద్దది నేను థియటర్ చూసినకాని మా ఇంటి బంగారం ఇంకా చూడలేదు ఎట్లుందండి సి సినిమా బాగుందా అది
బావుంది బావుంది
ఉ కామెడి నా అండి ఫ్రెండ్ ఫ్యామిలీయస్ట్ టైప్ సినిమానా ఎంటర్టైన్మెంట్
కొంచెం ఫ్యామిలీ టైపే ఉంది
కొంచెం ఫ్యామిలీ టైపే ఉందా అండి
హా అందులో హీరోయిన్ కూడా కొంచెం ఫైట్స్ చేస్తది
అవునా
హా బావుంది స్టోరీ అయితే
ఉ హు చూసి ఎంజాయి చేసినవ్ అసలు ఒక టూ అవర్స్ ఉందా త్రీ అవర్స్ ఉందో ఫిలిమ్ అయితే పెద్ది అయితే ఇంకో వ వన్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్ ఉందని తెలుసు
ఆహా ఇది టూ అవర్స్ ఏ అనుకుంటా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ సంథింగ్
అంతేనా అండి
హ
ఉ చూడాలండి చూడలేదు ఇంగా ఇంకా ఓటీటీలకు రాలేద అంటున్నారు కాబట్టి సో థియేటర్ కి వెళ్ళి చూడాలి ఇగ ఆ సినిమాని ఆ
అవును
ఉ ఇది వచ్చిందండి బ్లాస్ట్ వచ్చింది ఓటీటీలకు చూడండి బావున్నది
చూస్తా
ఉ హు ఇంకేమనా సినిమాలు చూసారా ఈ మధ్య మరి
ఇంకా ఏం చూడలేదు కొంచెం పాత మూవీస్ చూసినా గోదావరి ఆనంద్ ఇట్లాంటివి
అవునవి బావుంటాయి నిజంగ నా ఫేవరెట్ అండి అవి రెండు ఆ అసలు బోర్ కొట్టదు, అసలు మాకు ఇంట్లో టీవీ డిష్ ఉండదు, మామూలుగా వైఫై ఉంటది. ఎప్పుడు చూడు ఆ గోదావరి సినిమా, ఆనంద్ సినిమా ఆ పాత ఓల్డ్ సినిమా చిరంజీవిది స్నేహం కోసం ఆహ్వానం ఈ నాలుగు సినిమాలు కంటిన్యూగా రన్ అయితాయండి.
ఆహాహా నేను అది స్నేహం కోసం ఇంకా ఆహ్వానం అది చూడలేదు.
అవి చూడండి, అవి కూడా బాగుంటాయి ఓల్డ్ సినిమాలు. ఆ మాకు డిష్ ఉండదు కదా ఎప్పుడైనా మళ మధ్యాహ్నం ఇట్లా బోరు కొడితే ఈ సినిమాలు కంటిన్యూగా చూస్తాను అన్నమాట. అంతఃపురం బాగుంటాయి సినిమాలు ఇదిం ఆనందున్నూ గోదావరి మెలోడీ సినిమాలు మంచిగ ఉంటాయి క్లాసిక్
అవును
హుమ్ ఇక అదేమో స్నేహ కోసం అనేది ఇగ ఫ్రెండ్షిప్ గురించి ఉంటది మొత్తము. అది కూడా బాగుంటది సినిమా, ఆహ్వానం అనేది భార్యాభర్తల గురించి అండి కల్చర్ మన పెళ్ళి పెళ్ళి కల్చర్ గురించి ఉంటది. మన సాంప్రదాయం మీద ఉ న్న గౌరవం అది. మ్మ్, చూడండి బాగుంటాయి. అంటే మీరు ఓల్డ్ సినిమాలు అంటే చూ మీరు ఇంట్రెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యుండి ఓల్డ్ సినిమాలు కూడా ఇంట్రస్ట్ గా చూస్తారంటే చెప్ ప్తున్నాను అవి బాగుంటాయి సినిమాలు అని
ఆహా చూస్తా
ఊ ఎందుకంటే అవన్నీ నైన్టీస్ లో వచ్చిన సినిమాలు కదా మాక్సిమం మీకు నచ్చవు ఎంత స్లోగా ఉంట టయి కదా సినిమాలు అంటారు కదా, అట్లా ఇంకా ఏం చేస్తున్నారాండి మరి టిఫిన్ చేయలేదన్నారు కదా మరి లెవెన్ టెన్ అవుతుంది కదా అండి.
హ మార్నింగ్ జూస్ తాగినా, అందుకే కొంచం ఆగిన
అవునా అంటే డైటా, ఏమన్నా డైట్ ఫాలో అవుతారా?
లేదు అట్లేం లేదు
అంతేనా నార్మల్గేనా
ఉమ్ నార్మలే
ఆహా ఇంకా ఇంకా ఏం చేస్తూ ఉంటరండి?
ఏం లేదు, ఖాళీగానే ఉన్నా.
ఏమన్నా జాబ్స్ వస్తున్నాయండీ, మరి ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యిందన్నారు కదా పీజీ చేస్తారు గానీ. మనం జాబ్ చేసుకుంటా కూడా పీజీ చెయొచ్చు కదా.
అవును నేను ఒకటి ఎఫ్పీఓది పోస్ట్ పడుతున్నాయ్, దానికోసం చూస్తున్నా.
అవునా అదిక చాలా మంది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయినంక జాబులు చేసుకుంటా పీజీ కంప్లీట్ చేస్తారు. ఇంకా వేరే అదర్శ స్టడీస్ కూడా చేస్తా ఉంటారు కదా, ఎందుకు టైం వేస్ట్ మనకు పాకెట్ మనీ కన్నా అో తేనె చేస్తూ ఉంటారు కదా.
అవునవును
అందుకనే అడుగుతున్నాను.
ఈ ఎఫ్ పి ఓ ది పడితే పెట్టుకుందాం అని చూస్తున్నా అవి ఇంకా డేట్స్ రిలీజ్ చేయట్లేదు
అవునా
హ
అంటే ఇప్పుడు గవర్నమెంట్ పోస్ట్లకైనా మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది
అవును
అవునండి చాలా మోస్ట్ గట్టిగా చదవాలి మరి గవర్నమెంట్ పోస్ట్ల కంటే ఇక కొంచం ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి ముందు నుంచే ఉండాలి కదా
అవునవును
చాలా టఫ్ ఉంటాది చాలా మంది మళ్ళా పోటీ కూడా కాంపిటీషన్ కూడా బా